అది మంచిగా జరిగినప్పుడు అప్పుడు తీసేసుకోవాలి హలో అక్క బాగున్నారా ఇప్పుడు మా దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గర పి. ఏ. పి. గా ఉన్నది. బావున్నా ఏం చేస్తునావ్ దానికి ఒకటి గుండు ఆహా ఏం కూర అవునా
డిస్టర్బెన్స్ గుంది. పక్కకు వస్తావా.
ఏం కూర అక్క ఆ హొ ఇంక తినలేక్క తినాలే తోటకూర, మళ్ళా ఇంకొకటి మునక్కాయ టమాట.
ములక్కాయ్ టమాటా.
ఆహ్
ఏం చేస్తున్నావురా రోజు
ఏం లేదు అక్క. ఇగా టీవీ చూస్తున్నాము. వటిగానే
మ్మ్ ప్రోగ్రామ్స్ బాగా చూత్తవా, మూవీస్ బాగా చూత్తవా.
ట్సే చూస్తా. ఇంకా రేపు సండే ఇంకా బాగోస్తాయి. గదా
పొద్దున్నే పెట్టిన్నామంటే నైట్ పండే దకా సుస్ ప్పుడే
అవును తిన్నారా ఏ బుకులే కుండెకుంటే బుకు కుండె పెళ్ెకాయ ఎస్త ఆహా అక్కే చల్పోద
ఇది మీ దగ్గర ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతకి ఇస్తారు. కేజీ లెక్కనా ఎట్లీస్తారు.
పావు కేజీ, అర కేజీ, కేజీ అట్లక్క. ఆహ్ తెత్ చినాక్క కాని బాగానే రేట్ ఉంటయాక్. వన్ సెవెంటీనో అట్లుంటాయి.
కిలా అబా అర కిలో నా
ఆఫ్ అక్క
ఆబో అంతేనా
రేట్ బానే ఉంటాయి.
మరి మన ఇప్పుడు మీషోల వార్ల విళ్ళ యూస్ తే ఆ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ కి, ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ హరరు అట్ల యుపిస్సుంది, అంతా మంచిగా రావా ర అవి
అంతేనా ఖరాబయ్యె ఉంటయ్. హు
దిందామ అంటే వి ఇది కాస్టి విత్తనేమో మస్తు రేటున్నది.
అవును
నవి తినకపోతే నడుత్తలే, కొనాలంటే ఆ ఏం కొంటామ్ ర అసలు
ఆ అట్ల
ఇదో ఫ్రూట్స్ కెల్లమ్, ఫుట్స్ కూడా ఫుల్లు రే తుంది.
అవునత్తా
అట్లాగున్ అ అట్లాగున్న మన్ న్న కూడమ్ వత్తె లోపలి నుంచి అన్ని పురుగులే
అవును
నవి కొన్నలన్నర్
హు
న్నిటికంటే బెటర్ ఇగ లెమన్
ఏం కాదు లే మంచి రేటు వస్సాదిలే అ ఏం చెట్టు అక్క లె ఏం అక్క లెమన్ చెట్ట్ లేదు మాకు అది కరివేపాకు అది లేదు.
చిన్న చెట్టు మొక్క పెడతయ్ అనుకుం డదే కదరా
అక్కా ఓ ట్రై ఏసి చేసి హు వన్ ఇయర్ బ్యాకు చిన్న చెట్టు పెట్ట్నం, అది ఇంకా పెరుగుతలే అంతే ఉంటుంది ఎందుకు
అక్కడ మీరు వాటర్ ఏమి పోయట్లేరా.
ఆ
వాటర్ గినం బొయె ట్లేదా రోజు
స్తున్నాం అక్క అయినా ఎందుకో పెరగట్లేదు
న్న మట్టి మంచిది వేయ్యలె కొంచెం ఎరువు లాంటిది
అక్క ముందు మాకు మస్తు పెద్ద చెట్టు ఉండే అక్క కరివేపాకుది ఫుల్ ఉండే మా వాడ మొ త్తం తెంపుకుని పోతుండే
మరి దాని ఏ మి ఏర్లు కానీ ఏం లేవారా
స్టీ తాకి మొత్తం ఎండుకపోయింది
ఓ
ఉం ఇట్లా మా ఇంట్ల ఇట్లా రోస్ ఫ్లవర్స్ ఉండే అక్క మంచి చెట్టు మంచిది ఉండే ఇట్లా మంచి ఇట్లా ముద్ద ముద్ద బువ్ పింక్ క్ కలర్ ది మస్తు పూస్తుండే తెలుసా అందరచ్చ అదిగూడ ఎండుక పోయిందక్క ఏవదేనికో ఇట్లా అంటది కదక్క చేతులు పడితే ఉం
మనింటికి ఎవరై చినప్పుడు పూవ్వుల్ లేవ్ పువ్వులు కావాలి కరివేపాకు కావాలి ఇంకా ఇది కాకుండా ఏదైనా అడిగినప్పుడు డైరెక్ట్ మనం వాళ్ళకి దగ్గి కుండాలోద్దిప్ ఎప్పుడైనా
ఉం అవున్ అక్క కానీ మేము పోనీ పాపం అని ఇచ్చినం అక్క పోని పాపం తెంపుకోండి అంటే ఇప్పుడు మాకే కరువైపోయింది ఇగ మొ
అవునా ఇ ఎప్పుడో ఒక్కలిద్దరు కాదాయె రా పది మంది దెంపుతే పది చేతులు ఎలాంటియో మనకు తెలవదు కదా
అవును
అవును ఎప్పుడు ఎవ్వరు ఏమడిగినా కూడా తెంపుకోండి తీసుకోండి అని మనం అనద్దు మనమే డైరెక్ట్ వాళ్ళ చేతికీయ్యాలే ఉం మనమేమో నెగ్లిజెన్స్ సమయమ
అవునక్క నిజం
అది కాస్త దెబ్బతీస్తది
ఎప్పుడూ మాకు తినడానికి లేదిక అమ్మ వా ఫుల్లు కరువైతాంది క కలే మాకు అయితే తెల్సా మ సతు పోంగా
అది మరి ఏమన్నా వేరే ఎక్కడైనా ఇస్తారా ఇప్పుడు మరి వాళ్ళు మీకు
ఆ ఇస్తారు
ఇస్తే ఎంగాదులే గాని ఊరకే వెళ్లి అడిగాలంటే కష్టమే
అవున అక్క
మాకైతే బొచ్చెడున్నయి చెట్లు
అవును మీ సైడ్ ఉంటది పల్లెటూరే కదా అన్నయికి అట్లా
మాకు నిమ్మ చెట్టు ఉంది ఇవన్నీ ఉన్నయి ఇంట్లో అవైలబులే
ఆ మాకు నిమ్మ చెట్టు లేదు ఏది లేదు ఇల్లు లేదు
హ
న
ఎంతయినా సిటీకి పలెటూర్ కి చానా
అవునఅక్క మళ్ళా పెద్దమ్మ కోతులాగానే అచ్చి సరే పసప్ప చె ఎతే చెతు
ఈ చేేసులుఊ అంత ఆగమాగం చేయవు గా ఇంకా
ఉమ్ చెట్లా అమ్మెకి కెక్కుతాయి
అవును
కరబ్ చేస్తా
అ చెప్ ఎత్తి కావాలి ఉమ్
ఆ
పో ఏ ఇప్పుడు బాగ అయినాయిరా ఓద్లయితే
అవునా గొడుగు వట్టేనే కొడుకుతా ఎక్క మనుషు
పట్టి ఆహా రోడ్డు మంచి పోతంటా కూడా అవే మరీ ఎలకలుూరుక వచ్చి పీకుతాన్నాయి పాపం అట్ల అయితే మా దగ్గరా ఆ ఇప్పుడు టెంపుల్ ఉంటది గా అయితే అంత దూరమే అక్కడికిళ్లిగా మొక్కులు తీర్చుకుని వచ్చిన అంటే ఒక కారు కార్ లో వస్తారు వాళ్ళు అయితే వాళ్ళ కారు కింద పోతి బడ్డది అయితే పోతే బడ్డది సచ్ తిన్నా లేకపోతే బట్ తిన్నా అని బిగిలు రప్పు కుర ఇక అందుకు ఇక వాళ్ళ మీద పడ్డాయి మొత్తం కోతులు గుంపు గుంపు పడ్డది వాళ్ళు దబ దెబ కారం ఎక్కి లోపలికి దా మన ఈ ఎహె ఇట్లా ఆగం ఆగంల ఎక్కిండే నేం‌బడే
ఊ ఏమన్నా కోరికింద చనిపోయిందా.
కోరుకు ఆ ఎక్ తింటేంది ఫస్ట్ గా వాళ్ళ భయానికి ఆ కోతులన్నీ కారుమీదనే కూర్చున్నాయి. బాలేదో పాపం అనేసి ఇద్దామని చూడబోతే ఇప్పుడు ఏమైందో.
అవును
అసలు పడ్డాయి అయితే వాళ్ళ కారు కింద పల్లె మల్ల వేరే వాళ్ళది అది గుద్దేశిపోద్ తే వీళ్ళు వాళ్ళ కారుకు అడ్డు వచ్చింది. చచ్చింద మరి బతుకింద తె కొంత మంది దిగిరదదంట ఆ కోతులు అన్ని ఇది కథ మొత్తం కోతి మోత్తుకోంగానే మంది అంద ఆహ్
హ్మ్ మా ఇంటి ముంగట చాకలోళ్ళు ఉంటారు కదాక్క ఇంట్లో పెంబట్ వినడాన్నికివస్తారు అయితే ఆమె బట్టలు తీయడానికి కాని పైన ఆరెస్తారు కదా బిల్డింగ్ పైన దీ బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళింది
ఆ
కోతులు ఉండే ఆమె చూసు కోలేదు ఆమెను మొత్తం కోతులు రౌండ్ జుట్టుని ఆమె దెబ్బాకి ఆ
చాలనే ఉన్నాయా పైనా
ఆ బానే ఉండే మొత్తాం రౌండ్ చుట్టీనై ఆమె చూస్కోలేదు చూస్కోకుంటే ఇగ బాగ కేకలు పెట్టింది భయమైతది కదా అక్క
అవునువును
హ్మ్ కీకలు పెట్టేసరికి ఎవరు అంకులుచ్చి కట్టి తో నే కోట్ తిండు ఇంత నయం ఏమి చేయలే అదృష్టం మంచిగానే ఉం ఆ
ఆ అవును అవి మనం బెదిరియకపోయినా అయ్యే నూరంతా అట్లా ఆపి బెదిరిస్ త్తా ఉంటాయి
అవునా
లేదే హ్మ్ హు
చాలా కొరమైతండా కుక్కలు కూడా బాగానే ఎగ బడతాండి క
ఉప్పలు ఈ కోతులు బాధ అయింది ఆహాహా
అవి గూడ ఏమ ముందే ఎస్త
కుక్కలు పోదులు
ఇప్పుడైతే మరీ ఎసిపోయినాయిరా అప్పుడు న నేవు లేవుగాని
అ
బైటప్పుడు ఎక్కడ చూసినా అవ్వే
అవునక్క
ఇంకా అప్పు చు ఇంకా అప్పు చుక్కన ఎవ్వరైనా ఆ కవర్లు గానీ అల్ల ఏమన్నా పెట్టుకు. క్రొత్త కతమే ఇగ
ఆ అయిపొయిందిగ
ఇళ వాళ్ళ పాట హుద్ పడేసన్న పోవాలె కుక్కలు ఎనకల పోదులు
ఆ కుక్కది కూడా అన్ తెర్రి లేసి ఉంటాన్నాయ్ ఏమ ముందాచి కలుగుతాను అట్ల
ఈ కుక్కలకి గూడా మళ్లరా ఆ టీకాలో అదో ఇదో ఎయ్యాలి గదా వీళు గవర్నమెంట్ల ఇంకా దానికేమన్నయితే మనం ఇగ
తిరికే కుక్కలకి ఏమేస్తారు అక్క అవును గని బయటుండే కుక్కలకి ఎవరేస్తారక్క వాళ్ళకేం పట్టింపు
పనిపట్టింపులేపోతే ఇప్పుడు ముక్కల్ పికి ఎంత మంది పిల్లలు చనిపొయిండ్రు
అవునక్క
పీక్ పీక్ పెడతాన్నాయ్ దొరుకుతే, ఇక వేరే ఆప్షన్ గుడ లేదు పాపం చిన్న పిల్లలు మనకే ఫుల్లు భయం అయితది గదరా. ఎమ్మడబడదే
అవునక్క
ఇంగలాంటిది వాళ్ళ అనుకుంటూడి ఐదారు కుక్కలు కలిషి ఒక్ ఈ సార్ ఒకడు కాలు ఒక షెయ్యి ఒకటి తల యొకటి
అవునాక్ అక్క ఒక్క నిమిషం వేరే ఫోన్ వస్తుంది మళ్ళీ చేస్తా హ్మ్